హలో అక్కా హలో ఆ ఎలా ఉన్నారండి హలో
బానే ఉన్నామండి
ఏం చేస్తున్నారు ఇవాళ మధ్యాహ్నం రెసిపీ ఏం చేసారు
ఉహు హలో
ఆ చెప్పండి
ఇవాళ మధ్యాహ్నం ఇంకా చేయలేదండి
ఉ త వంట వండ లేదా మీరు అన్నము మేమింకా ఏం కూర చేయలేదండి అన్నం
ఉమ్
ఏం కూర వండారు
ఏం వండలేదండి ఇంకా వండాలి హలో
ఆ చెప్పండి
ఆ చెప్పండి ఏం వండలేదండి కా హలో
ఆ ఎవరువంట ఏం చేసినారు
బాగానే ఉన్నారు తాతయ్య వాళ్ళు టీవీ చేస్తున్నారు మొహం టీవీలో పెట్టేస్తారు
ఆ
మా నాానమ్మ బట్టలు ఆరేసుకుంటుంది అంటూ బట్టలు అక్కడే ఉన్నిది దాంట్లోనే ఉన్నది ఏం చేస్తున్నారు ఇం ఇకా మీరు
ఏం చేయట్లేదండి పిల్లడు ఏం చేస్తాన్నాడు చిన్న పిల్లడు
చిన్న పిల్లడు కొనుక్కొని లేసి మా పిన్ని వాళ్ళ ఇంటికి ఎళ్ళాడంండి దాహ్లా మా అమ్మ మేను ఉప్పగులు వేపుతుంటే సరిగ్గా ఉండడని తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళింది. సున్నుండలు చేద్దామని
నేను లేకుండా ఉంటుందా ఆ మీ పెద్దబ్బాయి
ఆ అంటటున్నాడంండి నిన్న ఏమో రా నిన్నేమో చేస్తే ఫోను రేపు పోద్దున్నే రా అన్నాడు ఇప్పుడు రానా అంటే వద్దన్నాడు. మళ్ళీ పొద్దున్న చేసి రానా నేను వద్ద అంటే రా అని అంటున్నాడు ఇంకా నేను గుర్తు కో
ఉ ఓకే
అంటే ముందే ఏందండి
నేన్ ఎ ఎం తిన్నారు టిఫిన్
టిఫిన్ మేము పొరోటా తిన్నామండి మీరేం చేశారు
మా ఉప్మా సేమ్
ఓ ఏందండి రోజు ఉప్మా, సేమియానే చేస్తారా హ్మ్
ఆయితే ఇ అదే చేస్తున్నారండి అదే ఎ
బోర్ కట్టట్లేదండి మీకు తిని తిని అసలు తింటారా మీరు ఉప్మా.
ల ల
ఇంట్లో అయితే తినను అని చెప్తారు కదండి. అ ఆడ ఎక్కడ త ఎట్ట తింటున్నారు.
ఇటు షుగర్ ఏ రండి దాంట్లో
హుమ్
అట్లా మేము పచ్చడి వేసుకుంటాం అంటే చట్నీ వేసుకుంటాంగా అవేస్తారు ఇటు
హ పల్లిపప్పు చట్నీ వేస్తారా హూ బాగుంటా అడి అట్ సైడ్ పరులు
స్నేహ భావం ఉండవ
భోజనం ఎలా ఉండుదండి అటు
అంటే కూరలు బాగుండవు అన్నం బానే ఉంటుంది.
కూరలు కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండదు సైడే
అవునా వచ్చాడండి మాబ్బా అబ్బాయి ఆడుకుంటున్నాడు మామిడి క తింటున్నాడు పచ్చిడి పచ్చి మామిడికి నాకు చక్రాలు తినిపయడానికి వస్తున్నాడు
ఎక్కడి నుంచి వచ్చింది పచ్చి మామిడికాయ
చెట్లు ఉంటే మా చెట్ దకి వస్తు చ పిన్ని ఆ ఇప్పుడు సీజనే అండి ఎండాకాలంలో
ఆ బాగుంది మామిడికాయ అంత పచ్చిమ
కొంచం ఉప్పు కారం వేసుకొని తింటే బాగుండది అటి సూరుకాయలు ఒకటి నారింజ కాయల్లో మరీ ఉప్పు తీసుకొని ఉప్పు ఏసుకొని తింటే బాగుంటయి.
ఉ
నీళ్లు ఒచ్చేస్తాయిండి చెప్పుకుంటుం టే ఆ అవును ఉసరికాయ పచ్చడీ కూడా బాగుండిద్ది మామిడికాయ పచ్ సడి ఆ
ఆ పూతచ్ అప్పుడుకప్పుడు చేసుకుంటే బాగుంటాయి అవి
ఆ అవును మామిడికాయ పచ్చడి భలే ఉండిద్ది అసల్ అవును చికెన్ కూడా పనికిరాదు అం అంత టేస్టీగా ఉంటుంది బాగుండిద్ది. ఎంత కడుప్ నిండా తింటామొ పులావ్ అయితే అలా ఒక కడుప్ ఆ చేస్తానండీ నాకొచ్చు చిక్
ఎలా చేస్తారు అదీ
నేన్ మొత్తం చికెన్ మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కోసి ఆ చేసానండీ.
ఆహ్
మా ఆయన పని చేసే దగ్గరా ఒకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ల వైఫ్ నీ వైఫ్ వైఫూ ఒకా వైఫ్ ఉమ్ కడుపుతో ఉంటే కడుప్ కడుబుత్ తో ఉంటే ఉమ్ కావాలని చెప్తే వచ్చి చెప్తే తీసుకొస్తే నేన్ చేసానండీ.
ఆ
చిన్న చిన్న ముక్కలుగ కట్ చేపిచ్చుకొని వచ్చీ షాప్ దగ్గర నుంచే
ఉమ్
అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాక ముందలా బాయిల్ జేయాలి బాయిల్ చేసిన్ తర్వాత నూనెలో బాయిల్ చేసిన తర్వాత నీళ్ళొస్తాయి కదా ఆ నీళ్లు మొత్తం జుర్రైపోవాలి జుర్రయిపోయిన్ తర్వాతా ఆయిల్ ఏస్ ఆయిల్ లో దాంట్లో బ్రౌన్ కలర్ వచ్చే దాకా ఏపాలి అంత గట్టిగా కాకుండ అం అంతమెత్తగా కాకుండ ఒక దా ఇదిగా ఉన్నట్ ఏపీ పక్ పక్కన తీసుకొనీ ఆహ్ ధన్యాల్ లూ జిలక్ కారామ్ లోర్ లవంగా చప్ గ మళ్లీ ఇలాచి యాలక్ కాయలు మొత్తం ఏపాలి ఏపీ మిక్సిక్ పెట్టాలండి మిక్సిపట్టి పొడి అయిద్ది పొడి అయిన్ తర్వా
ఆ అవి
కారం అంటే ఉప్పు
చికెన్ కోసేటప్ చికెన్ పోసేటప్పుడు అవి అంటే బోన్స్ లేకుండా మెత్తగున్నవి కోయల్ కదా చిన్న చిన్నగా
టె చికెన్ పచ్చడికి అంటే వాళ్ళే చేసిస్తారండి చిన్న చిన్న ముక్కలుగ క్యాకరే చిన్న చిన్న మొక్
అంటే చిన్న మొక్కలుగా వాళ్ళే
ఆ అవును కోసిస్తే మేము ఇంకా చేసుకోవాల్సింది చేసుకోవాలి దానొక పచ్చడి చేసుకోవచ్చు అది వేపిన తర్వాత మిక్సీ పట్టి ఆ పొడి ఉన్నది కదా పైనంత కారం పొడి మొ త్తం కలిపి ఆ అంటే ఉప్పు ఏమో బా తిన్నప్పుడే ఉప్పేసేస్తాం టేస్ట్కు తగ్గ మాల్గ మేము చి నట్టే వండుకుంటాము మొత్తం మాలుగా వేసుకుంటాం అది మొత్తం మొత్తం కలిపి మూత మొదటి గుండా ఓ రోజు మొత్తం పెడతాం రెండో రోజు దాని పైన నిమ్మరసం చే చల్లిస్తాం చెల్లితే ఇంకా టేస్ట్ బాగ్ ఉండిద్దీ చికెన్ పచ్చడి రెడీ అయిపోయిద్ది ఇంకా మీరు ట్రై చేయండి ఒకసారీ, అదేనండి మొన్నేమో ఆవకాయ పచ్చడి చేసి దాని మామిడికి నిమ్మ కాయ పచ్చడి మా అమ్మను అడిగి మా అమ్మ చెప్తుంటే నేను చేసాను అన్మాటా కొలతలతో కొలిస్తే ఇవన్నీ మా అమ్మ వీడియో కాల్ కాల్ చేస్ కుంటా, ఆహ్ నేను చూపిించకుంటా ఆహ్ చేశాను అవే వచ్చండి నాకు అంతే, లేకపోతే టమాటా, పచ్చిమిర్చి పచ్చడి, దొండకాయ పచ్చడి అంటే నీలో ఉండవు అవి ఏవు రోజవారీ కరిక్రమం ఉంది రోజుగా రోజు తినేది, అవును ఒకటి రెండు రోజులు తినేస్త
ఇప్పుడు మీకే పచ్చడి అంటే ఒకకాయ అన్నిట్లో
మా మామిడి కాయ పచ్చడి అంటే ఇష్టం అండి ఎక్కువ
మా అది చికెన్ పచ్చడి అ
ఉహ్ హు అవునా
అ
సొర కాయలావి సీజన్ లో రావుకద
హా ల్లో
హలో ఉసురకాయలు, అవన్నీ ఈ సీజన్ లో రావనుకుంటా ఉసిరికాయల్లో అవన్నీ ఈ సీజన్ లో రావునుకుంటా కాయలు
ఆ ఇప్పుడు రావండి, చలికాలంలో వస్తాయి ఉసిరికాయలు ఫుల్లగా ఆ జలుబు చేసుకుంటా నారెంజ్ కాాలోటి ఏ ఉ సరికాయలు ఎ ప్పుడు వస్తాయ అన్నమాట
అంటే పుల్లకాయలు అన్నీ చలకాలంలోనే వస్తాయినికో
చింతకాయలు కూడా ఇప్పుడే వస్తాయండి చింతకాయ పచ్చడి కూడా పే డతారు
అ
ఏ నాకు రాదులేండి మా అమ్మగారు చేస్తారు మా అమ్మగారు చేసింది నేను కొంచెం తీసుకెళ్తాన అన్నమాట
అది తినికి మంచిదింట చింతకాయ పచ్చడి తింటే మంచిదంట
ఆ అవును నెలకి ఓ సంవత్సరాని ఒకసా సరైనా తినాలి
ఓన్స్ గట్ గపడి ఏమి రాకుండా ఉంటాయంట బాయ్ అంటే కన్ సర్ సార్ క్యాన్సర్ అవి వస్తున్నాయిక ఇప్పుడు
ఆ
ఆ చింతకాయ తుక్కు అవి తింటే క్యాన్ సర్ అనేది రాదంట తొందరగా మనకి కొలెస్ట్రాల్ అవి పెరగదంట
ఆ అవును షుగర్ వాళ్ళు తింటే మన్ చిది
ఇప్పుడేమో రోడ్ సైడ్ మ్యాగీ మంచూరియావి తినేమో
మ్మ్ జంక్ ఫుడ్ తింటునరు అవును జంక్ తిన కూడసలు బయట ఫుడసలు తినకూడద్ అమ్మాయిదానే అసల లోపల పేగులికి అంటుక్ వయిద్దన్మాట తినక్ కోడు దశలవి కానీ అన్నీ తెలిసి కూడా తింటాం
ఆ అలాగే తింటాంగా రేపు మనం ఒక ఏజ్ వచ్చింద్ తర్వాత్ కాలి పడ్
హ ఆ అ అబ్బదాపో ఇంకేంటండి విషయాలు సరేనండి సరేనండి అండి ఇంకా
సరే అండి
ధన్యవాదాలండి బాయ్ థ్యాంక్ యూ వా ఫను కో